ఆ ఐ యాం ఫైన్ ఆ నథింగ్
ఈ రోజు ఏం కర్రీ చేశారు ఇంట్లో?
బిర్యానీ ఊమ్
మేమైతే ఎలా చే చేస్తామండి చికెన్ తెచ్చి చికెన్ కడిగి ఆయిల్లో ఫ్రై చేసి రైస్ ఉడుకో పెట్టి రైస్ వేసి చికెన్ బాగా చేస్తా చికెన్ దమ్ బిర్యానీయా చికెన్ బిర్యానీయా?
కెన్ బిర్యానీ
హూమ్ నీకేం కర్రీస్ అంటే ఇష్టం.
నాకు స సాంబార్ అంటే
సాంబారా అదేం బావుంటది సాంబార్ తినడానికి ఆ ఎగ్ ఎగ్గు కర్రీ బాగుంటది గదా. ఓ వెజ్జా మీరు? మటన్ తింటారా?
తిన్నాను నాట్ టైక్
చికెన్ తింటారు కదా
మానేసను
మా మరి ఇప్పుడు మీ ఇంట్లో చేస్తారు కదా చికెన్ బిర్యానీ తింటున్నావా లేదా
తినట్లేదు
ఓహో మరి నువ్వు సపరేట్ కర్రీ చేసుకున్నావా ఏదైనా ఏం కర్రీ చేసుకున్నావ్
ప్రజెంట్ ఏం చెస్ కోలేదు చేసుకోవాలి
ఏం కర్రీ చేసుకుంటావ్ తినడానికి
హ
ఓహో చేయడం వచ్చానికి
వచ్చు
ఉమ్ ఎలా చేస్తారు దాన్ని
ఆ హె హె హె
అసలు నికేం కర్రీస్ వాచ్ తెల లేవు వంటకాలు పెళ్లి అయితే ఎలా చేస్తావు వంటలు
అప్పుడు తిప్పులప్పుడు
హుం బానేచ్చు బోండాల
నేర్పిస్తావా
నాకొచ్చు వంటల్ కానీ పర్ఫెక్ట్ గా రావు సరే ఆలు కర్రీ బా చేస్తా నేను
అల్ నాకు నేర్పించవా కర్రీస్
నీకా నేర్పిస్తా మా ఇంటికొస్తే నేర్పిస్తా నేర్చు కోండి యూట్యూబ్ లో వస్తాయి కదా యూట్యూబ్ లో చూసి నేర్చుకోండి అండే ఏ కర్రీ చెప్పాలి
నేనే ఏ కర్రీ అడిగితే ఆ కర్రీ చెప్పచ్
ఆ ఏం కర్రీ అడ తారు మీరు
ఆలు కర్రీ చెప్పులే
ఆలు కర్రీ ఎలా చేయాలంటే ఆలు కట్ చేసి ఆలు ఫ్రై చేయాలంటే ఆలు
తెలుసు ఆలు ఫ్రై తెలుసు ఆలు కర్రీ చెప్పండి
ఆలుకార్రీ ఆలుూ ఉడకపెట్టి పెట్టి కట్ చేసుకొని ఆనియన్స్ టమాటో సో కట్ చేసి ఆయిల్లో వేసి కారం ఉప్పు పసుపు నూనె అన్నీ వేసి బాగా కొద్దిసేపు అవి మగ్గేలాగా పెట్టేసి బాగా తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఇంకేమన్నా మసాలాస్ వేసుకుంటే మసాలా వేసుకొని మీకు కర్రీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఆ వాటర్ వాటర్ కొద్దిగా లేదంటే ఫ్రై మాదిరి అలా ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుంటది ఆలూకర్రీ పిల్లానికి ఆలు చపాతి బాగుంటది కర్రీ తినడానికి
హ్మ్మ్
హ్మ్ ఇంకేం కర్రీస్ తింటారు మీరు ఇంకేం కర్రీస్ ప్రిఫర్ చేస్తారు
నాకు ఏమేమి ఇష్టం అంటే ఆలు ఫ్రై ఇష్టం సాబార్
స
బిర్యానీ అంటే ఇష్టం టం
బిర్యానీ తినను అనరు మీరు
బిర్యానీ తింటాన అన్నాను కానీ చికెన్ బిర్యానీ తిన
సినిమాలు అవేవి చూసారు మీరు
సినిమా మాస
మాసా లవ్ స్టోరి అలా చూడరా
చూడును కామెడి మూవీస్
ఏ మూవీ అంటే ఇష్టం కామెడీ మూవీస్ లో కితకితలు మూవీ చూసారా
కితకితలు మూవీ
చాలా బాగుంటది ఆ మూవీ కితకితలు కితలు మూవీ
అవును
హీరోయిన్ కూడ బాగ ఉంటది ఆమెడ ఆమె కామెడీ సీన్స్ బాగుంటాయి హీరోయిన్ వి
అందులో మూవీ లో ఒక్కడు లావుగా ఉంటారు చూడు రెడ్డమ్మ కడప రెడ్డమ్మ బాగుంటది
రీసెంట్గా వచ్చిన కొత్త మూవీస్ ఏవైనా చూసార
రీసెంట్గా రీసెంట్గా వచ్చిన మూవీస్ ఎం చూడలేదు
అ చూడొచూగ చూడొచ్చు ఆ టైం దొరకట్లేదా మీకు చూడడానికి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు చూడండి రీసెంట్ వచ్చిన మూవీస్ కూడా బాన్నాయి బహుబలి మూవీ చూసార
నాకు అసలు నచ్చావ్ వాడి మూవీస్ నచ్చవ్అసలు నాకి నచ్చడు
నాకి యెన్ టి ఆర్ మూవీస్ అంటే నచ్చవు
నాకి ఏంటియారు మూవి అంటే చాల ఇష్టం
బాన్టాయ్ ఇంకేం చూసారు మీరు ఇంకేది డ్యాన్ ప్రిఫర్ చేస్తారా డ్యాన్స్ చేస్తారా డ్యాన్స్ చేస్తారా మీరు
డ్యాన్స్ వేస్తాను మీకు మ్యూజిక్ అంటే ఇష్టమ
మ్యూజిక్ అంటే ఇష్టం కొది సాడ్ మూవీస్డ్ మ్యూజిక్స్ అంటే ఇష్టము లవ్ స్టోరీస్ చాల ఇష్టం
సాంగ్స్ పడతార మీరు
ఆ పాడను
హ
నాకు రావ్ సాంగ్స్ సు
మీరు చాల బాగ పాడతారు కదా రవాని అభదలు చెప్తున్నార ఏంటి
నాకు రావండి సాంగ్స్ పాడడానికి ఆఫ్టర్నూన్ తింటారా వన్కా తినేది మీరు ఆఫ్టర్నూన్ ఎంతకు తినేది మీరు ఫుడ్ వన్కా ఉమ్ ఏం పెడతారు మీకు ఆఫ్టర్నూన్ టైమ్ లో మజ్జి తాగరా
లస్సీ పెడతార
నసి పడతారా మీకి మజ్జి పెట్టారా వావ్ శుభ్రీజయా నైట్కి ఏం పెడతారు
ఇష్ నైట్ వాళ పెడితే అదే
ఆ మాకు ఈ రోజు చపాతీ పెడతారు ఆలు కర్రీ పేడా తారు కడ్ రైస్ పెడతారు చపాతి బాగుంటది
నాకు ఆలు కర్రీ అంటే ఇష్టం చపాతి లోకి చపాతిలోకి మీకేం పెడతారు
ఆలు కర్రీ సటైమ్స్ ఆలు కలరే సటైమ్స్
మలి మీగర్